హలో చెప్పండి చెప్పండి హలో ఫస్ట్ ఫోన్ చేస్తే వినపడ్తలేద్ తమ్ముడు ఈ సిగ్నల్ ప్రాబ్లం ఉంది అక్కే క్కడ
సిగ్నల్ అందే ప్లేస్ లో ఉండరాద్ తమ్ముడు
అ ఇప్పుడి ఇప్పుడు ఓకేనా హలో ఓకే కకపోతే కొంచెం నీ వాయిసు సక్కైనట్టు వినపడుతుంది అవునా అంటే కొంచె ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది నేను ఎయిర్ బర్డ్స్ ఎస్కుకుంటా ఎయిర్ బర్డ్స్ దొరకట్లేవ్
అవునా
హమ్ చెప్పండి చెప్ ప్పండి అక్కా తమ్ముడు మనం తిరుపతి ఎల్దాం కున్నం కదా పక్క వెళ్ళాలి ఈ సరి వెళ్దాం అక్క ఫ్యామిలీతో పాటు వెళ్దాం మన సిస్టర్ ఏమో ఈ ఇయర్ కుదరదు అని అంటున్నది అంటే ఇ ఇయర్ కురదు అంటే ఈ ఇయర్ ఆ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరక్ పోదాం వాళ్ళు ఖాళీ ఉంటరు నెక్స్ట్ మంత్ నేను అట్లనే అన్నా ఆ మీ కొరకె మేమ్ ఇడ్రోజులు ఆగినం కలిసిపోదామని నేను కూడా అడిగిన ఈ మంత్ ఈ మంతు ఎండింగ్ వరకు అయినా పోదామని చెప్పిన నేను అయితే ఓకే అని చెప్పిరు వాళ్ళు
ఉమ్
సరే అని చెప్పిర్రు తర్వాత అలుగుదం
మనమందరం ఫ్యామిలీ తోటి కలిసి ఒకసారి పోయి వస్తే బాగుంటందని
క్క వెళ్దాం
నేను ఎప్పుడు వెళ్ళలే గదా
అవునా క్కడ బాగుంటది ప్లేస్ మంచి మంచి ప్లేస్ ఉంటంది
ఆ ప్లేస్లే అన్ని చూద్దామని అనుకుంటున్నా నేను ఇగ పుట్టినప్పట్ కానుండి ఇప్పటి వరక్ వెళ్ళలే కదాహా
ఇప్పుడు వెళ్దాం అక్క అక్కడ మంచిగుంటది పీస్ఫూల్ వెదర్ బాగుంటది అక్కడ ఒకసారి పోతే మళ్ళా రాబుద్ది కాదు అ కన్నుంచి
అవ్నా
హమ్
వెళ్తే ఒక ఫైవ్ డేస్ అటే మొత్తం మొత్తం చూసుకోని రావచ్చు
ఫైవ్ డేస్ ఉండొచ్చు టెన్ డేస్ కూడా ఉండొచ్చు అక్కడ వెదర్ బట్టి అసలు రాబుద్ది కాదు మనకు ఇంటికాడ ఫ్యామిలీతో పాటు పోతానే ఫ్యామిలీతో పాటు పోతే ఇంకా బాగుంటది
ఆ
హ్మ్ నేను పోయినా కదా త్రీ టు ఫోర్ టైమ్స్ పోయినా నేను
వెళ్ళాలి ప్రిపేర్డ్ అవ్వాలి దాని కొరకు
ఈ మంత్ ఎన్న వరకు పోదాం పక్కా పోదాం
మ్మ్
హ్మ్
అట్లానే మనం హైదరాబాద్ కి వెళ్ళి ఏదైనా ప్లేస్ చూస్తే బాగుండు
ఎ హే హైదరాబాద్ ఏంది అక్కా హైదరాబాద్ కంటే తిరుపతి బెటర్
అవునా
హ పో ఫ్యామిలీ మొం ఏం పోదం అమ్మాయ ముందు చెప్పక పోదాంమని మీ మా నాదే ముందని చెప్తుది ఫలీతో బట్ అందరినీ తీసుకోపోద్రాం
హ
ఇ
ఇవాళ ఏం వండిండ్రు
ఇయాల ముందుక్క ఓ అది ఏమంటారు సాంబార్ సామర్జ్యషణం
నన్ను తిన్నావా
తిన్నా తిన్నా కాయకుూరలు ఏమి లేవు కాయకూరలు లేవాల అంటే ఎండాకాలం ఎవరు పోతారని ఎవరు పోవట్లేదు బయటికి
ఈ వారం వారం అక్కడ మన స్కూల్ దగ్గర స్తది కదా కూరగాయలు అంగడి ఉంటది గదా
ఉంది ఉంది పోతాం కానీ ఇప్పుడు రేపు రేపు రేపు రేపు అంగడి
మ్ హూ ఈ ఎండాకాలం కొంచెం ఆకుకూరలు తినాలి
యాకు యాకులు కూరనేక పై ఇప్పుడు నా ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చింది కదా నాకు
ఉమ్
అ నాకు కిడ్నీల స్టోన్సొచ్చినయి
అవునా
ఆ
మరి చూపిచ్చుకున్నావా
చూపిచ్చుకున్న చూపిచ్చుకున్న మొన్ననే చూపిచ్చుకున్న ఇయాళకి ఫైవ్ డేస్ ఐతాంది ఏ నీట్ ఎండక్ కాలంలో నీల్ బా
అంటే ప్రాబ్లం కొంచెం పెద్దగానే ఉందన్నరా డాక్టర్ పర్వాలేదన్నాడా
పర్వాలేదని చెప్పిడు టాబ్లెట్ తో తగ్గుతాదని చెప్పిర్రు నో ప్రాబ్లం కాకపోతే నీళ్లు గట్టిగా తాగు కొంచెం కొబ్బరి బొండలవి తాగు బావుంటదన్
అట్ల రావద్దంటే ఆ మధ్యలో నేను ఎక్కువ నీళ్ళు తాగలే కొంచెం ఈ పని వల్ల ఎండలో బాగా తిరిగిన ఆ ఒడ్లు టైంలో ఎల్కార్డు ఎండలో బాగా తిరిగిన దాని వల్ల ప్రాబ్లం వచ్చినయి
ఉమ్ ఈ ఇయరు బాగా పని చేసినావు
పనా పని మామూలు పనికాదు
వద్దు వద్దు అంతగానం చేయకోద్దు అంటే కూడా నువ్వ్ మాట వినవు
అంతేగా చేయాల్సింది నేను ఒక్కడ్నే కదా ఇంక ఎవరు చేస్తుర్రు
కానీ ఎండకి అమ్మను జా చూసుకోవాలి కొంచెం అసలు బా మామూలుగ లేదు
తీసుకుపోవాలి రేపో ఎల్లుండి పో మళ్ళా టెస్టులు తీపించుకురావాలి
అవును స్కాన్ ఒకసారి స్కానింగ్ చిపి తే బాగుంటుంది
పోవాలి బా రెపో ఎల్లుండో పోవాలి
నువ్వు మనీ అరేంజ్ చేయి నేను చూపించుకొని వస్తా
ఎంత మాహ అంటే ఫైవ్ థౌసండ్ అయితే
ఆ ఫైవ్ థౌజన్ అయ్యితది ఫైవ్ సిక్స్ థౌజన్ ఉండాలి
ఓకే అయితే మరి రేపు రేపు తీసుకుపోరా మరి నేను ఇస్తా రేపు
ఆ తీసుకోపోతా
సాయంత్రం రారదు మరి ఇటు ఇంటికాడ మన ఇంటికాడ
అదే అంటున్నా వెళ్దామని అనుకుంటున్నా పోదామని అంటుడు
ఇప్పుడు బయలుదేం కొంచెం చల్లగానే ఉంది కదా ఈ ఎలా
లేదు ఇప్పుడు ఈ టైంకి బయలుదేరితే ఏం లేదు ఇక
ఒకటి పద్దెనిమిది నిమిషాలు అయితంది కట్ ఎడా ఈ టైమ్ లో
అంటే ఇటు కొంచెం వెదర్ చల్లగా ఉంది అయినగాని
నిన్న నైట్ వర్షం వస్తంది అనుకున్నా
వస్తే బాంగడు ఈ ఒక ఒకసారి పొద్దున ను నుంచి ఒకసారి మొత్తం
మ్మ్
మీద అన్ని దున్ని చూరు నాది ఒక్కడు కూడా కాలే
ఏం పర్వాలేదు ఎక్కడ కానీ
అంటే మీతో పాటు వేసుకుంటే కొంచెం ముందు పంట వచ్చ వస్తుందని
ఈ వర్షం పడలే కదా ఇటు కూడా ఎవ్వరేం రెడీ చెయలే మన గాంధీపురం సైడు మావయ్య వాళ్ళ సైడ్ట అంట అందరు పత్తి గింజలు వేసుకున్నారట
వాళ్ళలకు తొందర అది ఒక్కళ కూడా మలిచవు అవి ఒక్కటీ కూడా మొలవవు అది మళ్ళీ నీళ్ళు కట్టాలి నీళ్ళు వర్షం పడిన మొత్తం ఆగం అయితే మొత్తం ఆ ఆగం అయితే వాళ్ళ పరిస్థితి
ఏమో మరి ఆ ఏం తొందర పాటు ఉన్నదో గానీ ఆ మన ఉంటుంది మీరు వేసుకున్నారా గింజలు అని మా సైడ్ అంతా పెట్టుకున్నారు అని అంటుంది అది అ
అంత తొందరగాస్తే ఏమి ఎ
కొంచెం ఒక్కసారి వర్షం పడితే ఆ భూమిలో ఉన్న వేడిపోయి మంచిగా వేసుకుంటే అప్పుడు బాగుంటది. మొత్తానికే వేడికే వేసుకున్నారు ఆ దుక్కులను అ వేలా ములకెత్తుతాయ ఏంటో
అప్పుడు అల్లుడు బర్డే రోజే అందరుూ అంచు తీసుకుని ఎస్తున్నారు పత్తి ఆల్రెడీ.
బాపురే
ఉ
అంత తొందర పాటు
అయినా వాళ్ళ ఓకే ఓకే అక్క
ఉ